హలో హలో ఎత్తాను
ఏం లేదు నాకు ఇక నడుమ అగత లేదు గద్దె మీద ఒరగన్న ఇంకా ఎవరన్నా చుత్తన్నా అనుకుంటున్న
అత్త మీద వరగాకు ఇట్లా లోపలకి వచ్చి వరగు మమ్మీ దగ్గర
అత్త అ ముచ్చత బేడతా ఉంది డిస్టర్బ్ అయితది
అదే వేర రైస్ మల్
ఆ.. అ..
రైస్ మిల్ అయినతోని ముచ్చట పెటతానట్టుంది అది బ పెద్ద ముచ్చట అద్ పెద్ద ముచ్చట
అందుకే అగుతన ఎవరికి చేతనం బిజి అతు మళ్లీ చేతే అత్తకియి దాంట్లో ఓపెన్ చేయ్ పడి కను యాపు మాటాడు ఇళ్ల మమ్మీతోనట ఏ కొంచ మాట్లాడు ఏ ఆమె ఫీల్ అయితంది
మాట్లాడుమను
నాకు ఓపిక లేద్ సమయిలీ బా ఇది ఇ దీనంత ఓవర్యాక్షన్ ఎవరు చేయరు
ఏదో ఎప్పుడు ఏదో ఒక నొప్పి అంటందా
తలనొత్తది కాల్నొత్తది
ఆ ఒకటి తప్సప్ తాగన్ పవర్ప్ తాగమను సెట్ అయితది
ఆ ఉ
ఇంకా మరి ఎప్పుడు బస్ చెప్పులు బుక్ చేసుకో
ఏమో ఇగ రేపు పొదున జేత అన్నాడు కదా
రేపుపొదుగాళ చెతరటన
పొదుగాలు చెపతే మరి ఎప్పుడైతే అప్పుడు అ..... ఆకలి అయితుంది అ అ ఏం దినబుదయేతలె పాస్తా అన్న వండు నుకుందామ అంటే గ్యాస్ అయిపోయింది
అవునా పాస్వాడితినిందమా మరి ఆసూడ ప కలిదిన అం తమ్మా
ఏడా ఫాస్ట్ ఫుడా మంచూరియన్ తేచుకు జోయత ఫోన్ వస్తాంది మరి గనగాంధ ఒకసారి నీ దంట్లో ఫోన్ ఒత్ంది మరి గన్ గంద్ ఒక సారి నీ దాంట్లో చూసే తేలేతది మా మమ్మీ ఫోన్ లో నీ ఫోన్ లో మా మమ్మీ ఫోన్ లో నువ్వు మాట్లాడు ఆ ఫోన్ లో అని మాట్లాడు మ న గన్ గాంధీ అయిపోయినాక నాక్ చేయన్
అవునా
హలో
ఆ
ఇంక ఏం సంగతులు మరి మనుచూయన్ర్ తిన వద్దాం
ఇంకా మరి హైదరాబాద్ ఎప్పుడు పోత్
హైదరాబాద్ రెేప్ బోవుడే
ఆ
రేపు రాజు పొతే
మన్నద చెప్పిరు వాటర్ రా దినతవా మరి
ఏంటది
అట్లా జినదావా
చీగా క అద పుదిగావు థింటే మంచూరియా
మరి తెవానా పోయి అద్ మరలాది పైసా బా తనే ఇప్పటిక
నా నా నేను కొడతావు ఓ నా బ్యాగ్ లో పెట్టిందిగా ఇంత రెండు వేల రెండు వేల ఐద వంద ఇంకే అమ్లి
మనీ నీరాగరి అనా హవ
దనుమఖం అన్నీ కవరింది నా దగ్గర ఎక్కడ చెప్పి నాక పెన్ డ్రైవ్ తీసినందుకే నాకు ట్టాాలి అన్న ఉతాన నోయలో వెడతానవాని
అయి చె
నాలాంలో కూడా ఇవదనా ఉంది
బ
పు ఏ అయితుదిఓ
అమ్మూ కప్
ఏంటిది
అటిరా అంటునావ్ అంటా అంట తేన అంటామంటా అండి
ఏంటి రాతిగాను
ట్ అో మాట్లాడుకో మాటలేక ఇ మధ్య ఇన్ని మాట్లాడుతాను అంటాంది
దాన్ని ఏం ముంచారా
ఇద ఈ ముదట
బరాబర అటి గల్
అరే దానికి వెళ్తలే వకెళ్తలే వాటి వెళ్ తలే అది ఇం ఇంతరనా మిరు
నేను కదే అంటాను
వస్ట్ వోధు
ఓ ఏన్ దంగత్ మ ఏం తున్నావు మధ్యాహ్నం
మధ్యాహ్నం అప్పుడు పోయినప్పుడు నిన్న తన్నా పుగులు తిన్నా చాలా పెడివైన పెంత ముందు పో బలీ నా మమ్మీ ఇచ్చర తిన ఇరవై రూపాయల్ది గులాబ్ జామున్ అన్ని నచ్చాయి
మ్ మరి మీరు గవన్నదిని నాకు ఓ ఇరవై రూపాయిలా చాక్లేట్
అే ఫోన్ చేసినం మ తిన నాటద్దాను
మ్ హు
తమి మజ
కూలర్ రత్తాందా నీళ్ళు వడతాన్నాయా
ఆ
కూలర్ అత్తాందా కాదు ఓగ డోర్లకెల్లి ఆ తోండను తీసి వాడయిపోయిను
డోరకెలి తీ తీద్దాం తీద్దాం
కంపు వాసన దాని పేగులని బయటకి అచ్చినాయి గలీస్
నువ్వు ఏడ గూసన్నావు
నేను బయట కూసున్నా కాని
మరి మమ్మీ చూస్తాంది నీకోసం
నా కోసమా దాని ముం దే అచ్చినా ఇటు
మరి ఏది అక్కేది అక్కేది అనుకుంటుంటా ఉంటాది
ఏమో అటు ఎటు అటు పోయిందో
ఔనా ఇది ఎందుకు మరి ఒక్కొసారి ఇట్లా పని జేత్తాంది పనిజేత్తలేరు ఎందుకు ఇట్లా ఇతాంది మరి అప్
అందరూ ఒకటేసారి మాట్లాడే వరకు పని చేత్తలేదు ఊకే చేసుకుంటుంటే ఇప్పుడో ఒకప్పుడు కలుత్తది
అవునా చేమన్ మరి మమ్మీని మాట్లాడ మను
ఓ అది ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ ఆని మనకి ఒకసారి కిందనొత్తవ ఒకసారి పైన అతుంది సార్ మధ్యలా ఆవ్ ఆ ముందే ఆ ముందే ఉన్నాయి
ఇ ఇన్పిస్తాందా
పీల్ అయ్యిందిగా మూ మూతి ఇట్ల పెట్టింది కిందికి ఎ ఎన్ని ఎన్ని లెక్క పెట్టింది
గీత గీట్లాయినాయా
హ్మ్
మన మనం ఏం పట్టించుకుంటలేం అంటాంది ఇగ
ఉ పవన్ తాలగనుద్ద పోతే
మదకు మీ విరక్తి ఒటి నాడడానికి
అయ్యో ఒత్త గతలక కాల్ ఒతు
ఆ తలకియ గుతు మాట
ఆ జండు బామ్ ఉంటార ఒక రెండు రూపాయలుది ఇక అంత పట్టి లేదుేందరా పాపం అవే ఫోండు అని మోతలే కయ ఫోన్ మస్తడు అంటే నంగాలే ఎ కామ కాాలమ ఎంటి తరా
అం మీరు ఇంకా మరి ఏం కూడా అనుకుంటారు
ఏమో పాప్పు కాట జూనగడ కాట
ఆ
దూన్నగణస ఓద్దా అని నిను ద ఏం మర్తే ఆయితే సిలిండర్ అయిపోయింది పో పో మ వె పట్టలు వయిట్
ఎట్లా మరి ఏంకురు ఇప్పుడు
పప్పు
పాప్ప
హ
రా
పాండరు ఆయన గు రాాలే పోన్ మైసరి వ నువ ఎప్పుఊడ సరే నడు మత్తదీగా
స మెరుపుకోవాలి మనం వేయించుకుందాం మాకు
ఒక పాపుడాలు ఉంటే ఎయించుకుంటా మంచుకున్నా నాకు దయత లేదు రేపు శ్రీరావునా దదా అమ్మ్మ రే పయ్య అల్లా మరి మస్తు మంది ఇయ్యాలని స్టేటస్ లో పెట్టి రుగ్గుర్లాకి పోయం్ర
ఇలా పాలాపుర కా
ఇయలో పాలపర కట్ట
ఏలా పాల పడుత
శ్రీరామనవమి కదా అంటే అవునది మరిీ వాళ్ళ అందరు గుడికి పోయిన అంటే పాలపూర కాదు
ఇ బాలపూర్ కనే నిజ స్టెటస్ పెటిు సేర్తారు
నాకుదు అల్వది
అ చీమల పడ్డయి ఛీ నీళ్ళు తాగుతాండు చీమల పడ్డ నీళ్ళు తాగుతాండు
ఛీ ఎవరు
మమ్మరిది
నీ అవ్వ పెద్దోడా చిన్నోడా
చిన్నోడు
వాడు గట్లనే నా చీమల
మ్ హూ
ఫోన్ చేసిండట అ కొడుకు ఏం చదువుతలేడని ఆల్లవ్వకు
అవునా కొడుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట రన్నింగ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట
యి
ఫస్ట్ ప్రైజ్ లెమన్ లెమన్ చెంప చెంవుల్ల పెట్టుకు కొందిరి మంచి నా
అది అది అసలు ఆ గేమ్ ఎందుకు యూస్ అయితుదో నాకర్ధం కాదు ఆ పోనీ రన్ రన్నింగ్ లా ఉ ఉరుకడానికన్నా యూస్ చేయచ్చు లెమన్స్ స్పూనెందుకు యూజైతుదో నాకర్థం కాదు
ఎక్యురసీ అండ్ బాలన్స్ ఎక్యురసీ బ్యాలెన్స్ బ్యాలెన్స్
బ్యాలెన్ ఇగ నిమ్మకాయ్ తోనేే అత్తదా
ఇగ ఇవునే ఇక్కడ ఐదో తరగతిలోన్నప్పుడు చిన్న బాటిలు మూతతోని దాన నీళ్ళు నింపాలె
ఐదు వందల నోటా
ఐదో తరగతిల ఇక్కడ ఈ బార్ ల చిన్న బార్ ల చదివినప్పుడు బాటిలుతోని బాటిల్ మూత్ తోని బా నింపాలి ఎవరు ఫస్ట్ నింపుతే ఆళ్లు
నింపచ్చు దాంట్లో ఏముం
అంటే ఎవళు ఫస్ట్ ఒక ఐదుగురును కూచో పెడతారు పెద్ద టబ్బు ముంగట పెడత మూతలు తీసి ఎవల్ మూత వాళ్ళకప్పజెప్తారు తర నింపాలె
అందరూ ఒకటే టబ్బులేనా
వలు ఫస్ట్ నింపుతే ఆళ్ళు
ఆ నింపినోని బాటిలు ఎక్కువున్నోని బాటిలు దొబ్బేయాలి
అట్లుండదు మొత్తం కింద పోవచ్చు అదెట్లా అంటే మన పక్కల్లో చూసుకుంటూ ఉంటే అది పోయిందట్లా ఇట్ల కొందరు ఫెయిల్ అయ్యిర్రు ఎవల్ చూడకుండా నింపినోళ్ళు ఫస్ట్ ప్పేదచ్చింది
నువ్వ్ నింపినవ మరి
ఇంకొకటి బిస్కెట్లు తాడుగ్గట్టి సినాలే ఎదొ ఒకటి
నీ యవ్వ గేమ్ లు మంచిగానే ఉన్నాయి ఆడడానికి మా
ఆ గేమ్లు మంచిగుండాయి మమ్మీ ఏం చేతాంది వెయ్ అడా
ఏమో ఒక రౌండ్ వేసిపోయింది మరి జెండు జెండు బామ్ రాసుకుంది పాపం పెయిన్స్ ఎక్కువయినాయని కాదు ఇయళ గురువారం కదా బువ్వ తింటారంట బువ్వ తింటారంట ఆ అటే వచ్చింది జముడు బామ్ వాసన వస్తందా
జన్మం రాస్తున్నావా మమ్మీ ఏమో రాసినావ
దుబాయ్ ఇది రాసుకున్నా కావచ్చు మంచిగా తగ్గుతది అని
అని కోప మొత్తంది హాస్పిటల్లో ఉంచవాలి రేపు ఒకసారి
వాసన అయితే బాగా వత్తంది తగ్గుడు ఏమో గాని ఉమ్ తగ్గన ఒకట్టే కొంసేపు వత్తు మరి పాపం తలకాయ తలకాయ మోకాలికి రాసుకుమరి కాళేళ నా మోకాలు ఒకటే కాళ మరి కాలు ఒత్తు గావ నూనె రాసుకుంటే సరిపోద్ది కదా
మమ్మీ ఏ మమ్మీ
ఆవ నూనె మరి ఇంద రాసుకుంటే నొప్పుల కైనా ఆవాల నూన కుడు ఉంటదా ఆవ నూనె
ఆవనూనె ఆవనూనె
ఆవనూన అంటే ఆవనూన అంటే ఆవనూన అంటే దేంతోనే
ఆవునునే తోనే చేస్తా సుకుంటారు
ఉండిగా బాయ్